హలో
హలో ఏం చేస్తున్నారంండి
హలో
అలా ఏం చేస్తున్నారుారు అయండి ఏం చేస్తున్నారు
అవునా ఏమో లేదు మీ సైడ్ అల్లరీ చెస్తుంది
అవునా, ఆ ఒక్క నిమిషం అండి
మీరు ఆడుకుంటున్నారా?
ఆ ఏమన్నారు?
మీరు ఆడుకుంటున్నార అంటున్న.
ముహు లేదండి. ఇంకా చెప్పండి తిన్నారా?
ఏమన తింటాన్రా
లేదు లేదు జలుబయింది
అవునా ఎందుకు ఐస్ క్రీమ్ గోల ఏమన తిన్నారా ఏంది?
అవునవును నిన్నటి నుంచి జలుబు జలుబు అయినట్టు అని పిస్తుంది ఈ రోజు మరి గోల తిన్నా ఇంత ఎక్కువ అయిపోయింది. ఇష్
పండుగ రోజు ఇరుపం అయిపోతున్నారయి
ఆ సిరి కుర్మా కూడా బాగానే తిన్నాం అండి
మ్
మ్
ఏం చేస్తున్నారు ఏమి డిన్న టయిందా ఏం తిన్నారు ఈరోజు?
ఆ డిన్నర్ అయిపోయింది ఈరోజు సాంబార్ అండ్ ఇంకా అది ఏమంటారు మన అది పల్లి పల్లి అంటారు కదా చిక్కుడుకాయ ఆ
ఎలా అయింది పండుగ
చాలా బాగయిందండి మీది?
పనులు చేసుకుంటా ఆ బాగానే ఉంది.
అవునా ఇంకా మరి
ఇదే ఇక్కడ వాడు డ్రెస్ కొనుకుంటన్నాడు. అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎప్పుడు వచ్చినాం
అవునా ఇం పండుగ మరి బాగానే జరిపిందా
ఆ బాగానే జరిపినమండి మీరు
ఆ బానే జరుపుకున్నాం
మీరు
ఆ ఇంకా మరి ఏం చేస్తున్నారు తిన్నారా అన్నం
ఆ తినలే ఇంకా ఇప్పుడు తినాలి
ఆహా ఏంతీ ఏం వండిన్రు మీ అమ్మమ్మా వాళ్ళు
అమ్మమ్మ వాళ్ళు చికెన్ గుర వండింది మటన్ మ చాలా అందంగా ఉంది నగారా
ఇప్పుడు ప్లానింగు కూడా అ ఆహా
హ
శర్ కుర్మా ఆ అయ్యా నేను పిల్ల లేదా అండి మా పెద్ద వాళ్ళ ఇంటికెళ్ళినా లేదు ఎటో వెళ్ళింది రాలేదండి మా ఇంటికి ఎవలువస్తారు అ అ
మీరు వెళ్ళారా
లేదు నేను కూడా వెళ్ళాలే
మీరు వెళ్ళకపోతే వాళ్ళు ఎలా వస్తారో చెప్పండి
అవును ఇక పండుగ రోజు వాళ్ళ ఇంట్లో కూడా చుట్టాలు వస్తారు కదా అని
ఆమె మందులు మస్తు పిండి పాండి అందరు
ఉ వంద ప్రశ్నలు అడిగారు మీరు ఎల్లర మీ ఫ్రెండ్స్ వాళ్ళింటికి
ఆ ఎయిట్ థర్టీ కే వెళ్ళ నేను అమ్మమ్మ దగ్గర కే పండుగ రోజు నైట్ పోయినా అన్నయ్య ఇది ఓకే యా
అవునా
ఉ అక్కన్నే అందరు పిన్ని వాళు ఒక్కల్నే యాడ్ చేయలేదు అక్కడనే కలుసుకున్నా
అవున ఇప్పుడు ఎక్కడన్నారు మీ ఇంట్లోనా
ఆ ఇప్పుడు మా ఆ ఇంట్లోనే ఉన్నాం మా చిన్న అన్న ఫ్రెండ్స్ ఇప్పటిక ఏం వచ్చినాం
ఆ
మో
ఇంకా మరి ఏంచేస్తున్నారు మీ మమ్మీ మీ డాడీ మీ అన్న వాళ్ళు హలో
అందరూ అన్నం తింటున్నారు మమ్మీ ఇగా పెడతంది కిచెన్ లో
అవునా కొంచం మీరూ సిగ్నల్స్ లో వస్తారా మీరు సి గ్నల్స్ లో రండి మీ వాయిస్ వాయిస్ ఓస్తలేదు మరి మీది
ఇప్పుడు వస్తుందా
ఆ ఓకే
మధ్యలో బ్రేక్ అయితుంది అన్కుంటా
ఆ అవును
హ
ఇంకా మరి పండుగ స్పెషల్
పండుగ స్పెషల్ అంటే చికెన్ కాదు కాదు మటన్ బిర్యానీ ఏం తిన
అవునా
మటన్ బిర్యానీ నేను తిన మీరు అందరు వస్తూరు కదా
అవున ఆస్తు ఇంక వర్షం వస్తుంద అటు
రావట్లేదు కొంచెం అంటే చలి చలి లాగా ఉంది వెదర్ స్కూల్ ఉంది
అవును చలిపెడతది ది నైట్ ఏమో ఏక్కడ నీ రాళ్ళ వాన పడ్డదంట కదా
ఆ ఏమో తెలీదండి
ఉ ఇంకా చెప్పండి మరి పండుగ అయితే అయిపోయింది
మరి ఏ కలర్ డ్రెస్ కొనుకున్నారు మీరు మరి
హలో
ఏ కలర్ డ్రెస్ కొనుకున్నారు
నేనా అండి నా ది బ్లూ కలర్ డ్రెస్ ఉంది రెడ్ కలర్ చిన్ని బ్లూ అండ్ వైట్ అవునండి దిగినా హ
వి మీర్ బ్యాగ
అవును కాశ్మీరి గాజులు అన్ని ట్రెండింగ్ నాయి నాది డ్రెస్ ట్రెండింగ్
అవునా ఇప్పుడు అదే అండి కా
అవును అన్ని ట్రెండింగ్ వచ్చినాయి నాకు ఇంగా మరి మీరు కొంకుంటన్నారా కాశ్మీరి బ్యాంగ్
ఆ కొనుకుండా అండి అంటే అది సౌండ్ లాగా ఉన్నాయి చూడు అది కొనుక్కోలేదు మిగిగా బ అది స్టోన్స్ అయితే మత్త తెచ్చింది
అవునా నాకి కూడాడ బా
అవున
ఉ
అయినా అది బాగా సౌండ్ వస్తుది కదా
కత్రే ఏంటివి
బగ ఫంగ్ వస్తుంది కదా అందుకోసమే నేను కొనుక్కలేదు టాబ్లెట్స్ మరి వేసుకోండి ఏమ తిన్నారా లేదా మరి
ఆ తిన్నాం తిన్నాం అప్పడే తిన్నాం తిని కూర్చున్న
చాల ప పాలలో పసుపు వేసి తాగండి
పళ్ళలో పసుపు వామ్మో స
ఆ మంచిగా ఉంటాయి బాడీ పెంచుకున్న పోతుది
నైట్ నైట్ టిల్లోనే కొంచెం ఇది అవుతుంది డామేలో బాగానే ఉంది నైటే ఎట్లా బాగా జల్పోయినట్టు వాయిస్ చేంజ్ ఆయె
అదే అదే ఆ వెదర్ ఏకదం కూల్ అవుతుంది అదే హ్మ్ హ ఉ
ఏమో ఇక ఈ ఈ మంత్ మొత్తం నాకు మొత్తం ఎట్లనొ ఉంది అసలు బాలేేదు
ఎందుకు అలా?
ముందు నుంచే హెల్త్ బాలేదు మంద ఎట్లా అయింది మళ్ళా సెవెన్ డే వన్ వన్ వీక్ టూ వీక్స్ బానే ఉన్నాయి మళ్ళా స్టార్ట్ ఏమో ఇగ మంత్ అట్లనే ఉంటది నుంచి లేదు
హ్మ్
ఉ ఇంకా మళ్లీ మీ అత్త వాళ్ళు ఫోన్ చేసిందా లేదా పండగ రోజు మాట్లాడిర్ మీ హస్బెండ్ తో
ఆ మాట్లాడాలి
ఎందుకో
మల్లా
అయ్యో ఇప్పుడు మనకి మాట్లాడలేనా
హు హ
ఇంకా అండి మరి
అదే మరి
ఆ ఏంటిది
నాన్ను వీళ్లు ఆ అందు కోసమే చేయలేదు
ఆ హా హలో
హలో
చెప్పండి
మీరే చెప్పాల ఏం చేస్తున్నారు ఏమైనా టాబ్లెట్ వేసుకోండి జండుబామ్ పెట్టుకోండి.
ఏం పెట్టుకుంటార అండి అ తలకాయ నొప్పి ఏం
ఏ వే తిన్న మరి పసుపు ఉన్ను జండుబాం ఎస్ కొన్ని కొంచెం ఇలా తీసుకోండి.
ఆ తీసుకోన్నామండి. హూ ఏమో ఇగ
చెప్పండి తగ్తుంద్ తగ్గు తే అంటే లోపల ఉంటది గద హు చెప్పండి.
చేసుకోవాలిగ ఎక్కువ కావద్దు ఎక్కువయితే మళ్ళా మేము పండుగ రోజు బిర్యానీ చికెన్ బిర్యానీ కా కోఫ్తా అండ్ శిరకుర్మా వండినం ఎందుకంటే చికెన్ బిర్యానీ నేను తినన్ కద కాబట్టి నా గురించి మటన్ కోఫ్తలు వండారు అది తిన్న లేదండి మమ్మీ వండింది.
అవునా
ఆ ఆ రోజు మొత్తం డే మొత్తం బాగా బిజీ బిజీగానే ఉండే
రెడీ రెడీ రెడీ రెడీ అయ్యిందా అంతా
ఆ రెడీ అయింది. బాగా రెడీ కావడానికి బాగా టైం పట్టేది. మ్మ్ హు ఏమయిన మేం గర్ల్స్ కదా కొంచం
అదేకదా అవునం